నాది రావట్లేదురా అస్సల
ఓకే ఓకే
ఆ నాది ఎట్లా చేయాలో మళ్ళీ లాగిన్ అయ్యి మళ్ళీ లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవుతా వంశీక్ కూడా వచ్చింది తెలుసా ఇప్పుడు
ఓకే ఓకే
ట్స్ ఉండాలి రా మాట్లాడేది
అవునా
ఆ ఒక్కోటి కాల్ టువల్ మినిట్స్
ఒకే అంటే ఏదన్న ప్లేస్ గురించి ఆన్
ఆ ఏమన్నా ఇప్ ఇప్పుడు మనం మాట్లాడేది కూడా మాట్లాడేదే ఇది ఇది కూడా మాట్లాడుకోవచ్చు అట్లేం లేదు. నార్మల్ గా ఏదైనా మాట్లాడుకోవచ్చు ఏమంటే టువల్ మినిట్స్ ఉండాలా
ఓకే మినిమమ్ టూ మినిట్స్
ఇందాక నేను ప వంశీకి చేసినాస్ సల్లో రాలే వాడికి వచ్చింది వాడు కాల్ మాట్లాడేసి ఇప్పుడు సెకండ్ కాల్ ఆషీ తో మాట్లాడు
అవునా
వానిది అప్పుడే రెండో కాల్ ఇది ఆ నీకు కూడా వచ్చింద అయితే
నాకొచ్చింది నీకు నేను చేసా అదే ఫస్ట్
అ ఇదే నా ఫస్ట్ కాల్ అయితే ఉమ్ ఇప్పుడు హైలైట్ ఏందిరంటే ట్వంటి కాల్స్ రా
ఆ
టొంటీ కాల్స్ ఆ ఒక్కొక్క ఒక్క మెంబర్ కి ఫోర్ ఫోర్ చేయొచ్చు మి మాక్సిమ ఆ మాక్సిమం ఫోర్ చేయ్యొచ్చు కానీ నీ నీకు ఒక కాల్ కి ఒక కాల్ మాట్లాడితే నీకు హండ్రెడ్ పడుతండట నాకు ఎయిటీ పడుతుంది. మాట్లాడినందుకు నాకు ఎయిటి పడుతుంది
ఓకే అవునా అర్థమైంది అవునా అది చదివినా
ఆ ఇది నాకు నేను ఏం అనుకున్నా అంటే ఫస్ట్ హండ్రెడ్ హండ్రెడ్ అని ఉంది తరువాత మళ్ళీ ఎయిటి అని వుంది ఏది అని అనుకున్నావు. అది మళ్ళీ కరెక్ట్ ఓ కాదో తెలిదు నాకు వంశీ అన్నాడు ఎయిటి కూడా పడుతుంది అన్నాడు ఒకసారి చూద్దాం ఇన్ కేస్
అంటే టూత్ అంటే టూ థౌజండ్ ట్వంటీ కాల్సకి
ఆ మనకైతే ఇప్పుడు మాట్లాడిన వాళ్ళకైతే టూ థౌజండ్ వస్తుందండి ట్వంటీ కాల్స్ కి పర్ హండ్రెడ్ అంటే టూ థౌసండ్ అవుతుంది సేమ్ అదే అమౌంటె కానీ అవతుల మాట్లాడే వాళ్ళ కుడోస్ వస్తుందా లేదా అనేది డౌట్ ఎయిటి రూపీస్
కాల్ మాట్లాడానికి ఐడియా వస్తాది కదా
ఆ అదే ఒక కాల్ మాట్లాడితే ఐడి వస్తుంది మేమే అనుకున్నాం అంటే ఇన్ కేస్ ఎయిటీ రూపీస్ పడిందనుకో అవతల వాళ్ళకి చేయించేసుకుందాం ఆ అంటే మళ్ళీ తర్వాత వాళ్ళకి మాట్లాడుతూ చూడు అప్పుడుకి మళ్ళీ వాళ్ళకేసేయోచ్చు కోచ్ లే అనేసి అట్లా మాట్లాడినవ్ అంతే కదా అది కూడా పాయింటే కదా
అంతేలే
ఆ
శి ఆల్రెడీ ఒక కాలు మాట్లాడినాడు గాదా ఆ పిల్లోడికి అర్ధం అయింటుంది ఏదో
కానీ ఆ అంటే అమౌంట్ లేటు పడుతది కదా దీంట్లో అమౌంట్ అట్లా కాదు కదా వెంట వెంటనే పడదు కదా కొన్నిం గ్యాప్ ఇచ్చి పడుతది అమౌంట్ ఆ ఆ అమౌంట్ పడేదాన్ని బట్టి చూసి ఇప్పుడు ఈ ఇప్పుడు రోజు మాట్లాడి రేప్ పడతది దీంది అప్పుడు మనం చె చేసుకోవాలా ఓ ఓకే కరెక్టా ప కరెక్ట్ గానే పడుతదా లేదా అనేసి ఏం రా ఏం సౌండ్ రావి వంటల సౌండా
పప్పు పప్పు
పప్పు చేసన్నారు కుక్కరా
అవును
ఏం పప్పురా
నార్మల్ పప్పే
పొద్దున పెట్టి ఉ పొద్దున్న కుక్ కుక్కర్ లో పెట్టేసి వచ్చిన తర్వాత ఇప్పుడు రాముకొని తిరు అదే పోపు వేసుకుంటే అయిపోతది కదా
ఆ పొద్దునే అనుకోలే అసలు నీ చేసుకున్నామని
ఇప్పుడు చేసుకొని ఎప్పుడు తింటార్రా
అవుతది ఇంకొక హాఫ్ అవర్ అంతే
ఆ
నువు ఎలా చేస్తావు అన్నం వడియాలు
మ్మ్
నువ్వెలా చేస్తావ్ శశి పప్పు
నే కుక్కర్ లోనే రా మేమ్
కుక్కర్లోనే ఏమేమి వేస్తావ్ చింతపండు వేస్తావా
ఆ చింతపండేస్తాం
అంటే బావుంటది కానీ కుక్కర్లో వేస్తే కమ్ గ్ మాముల్ మేము గూడా వేస్తామ్ తమ్ ముఖాన్ని అక్కి ఏముంటదంటే కుక్కర్ర్లో ఏస్తే అది ఉడకదు అంటది
ఉడుకదెవ్ అని అంట్ టే మ్ రామ్ టమ్ కదా రామ్ రామినప్పుడు మొత్తం పోతాది దాంట్లో ఏమంటే కొంచెం పిప్పి వస్తాది అంత్ తే అది పక్కకు తీసేస్తే అయిపోతాది మొత్తం పైన ఉండేదంతా కల్సిపోతది
ఓహో
కుక్కర్లోనే వేసేస్తామ్ ఉడికిపోతది
మ్మ్
కుక్కర్లోనే కదా కదరా ఇంకా ఎక్కువ మరిగతది ఇంకా బయట్ టేస్తే ఏమ్ బావుంటది లేదంటే చింతపండు రసం వేస్కోవాలి అప్పుడు
మ్మ్
మ్మ్
అదే చేస్తాం చింతపండు రసం వేస్తాం
మేమైతే డైరెక్ట్ నేనైతే చింతపండు అట్టే ఏసేస్తా అంటే ఎక్కువ ఏద్ కొంచెం ఏసేస్తా లేదంటే మళ్ళీ కు పులుపొచ్చేస్తాది ఆ